హలో ఏం చేస్తున్నా
ఏం లే వట్టిగానే ఉన్న
ఈరోజు ఏంటి మీ ఇంట్లో వంట మర్
ఏం లేదు మము ఇప్పుడే కాకరకాయ కర్రీ చేస్తుంది
అబ్బా కారకాయనా నాకు తినాలనిపిస్తుంది
తినాల అనిపిస్తుందా
ఆ ఆ
ఇంట్లో ఏం వంట చేసారు మరి
మా ఇంట్లో సాంబార్ చేసారు
సాంబార ఈరోజు సాంబారం ఎందుకు నిన్న సోమవారం కదా మీ అమ్మ వాళ్ళు ఉప్పవాసం లేరా
ఉపవాసం ఉన్నారు నిన్నటి సాంబారి ఈ రోజు కూడా తిన్నాం
అచ్చ అయిపోలేదా మరి అంత పాడవదా ఎండకాలం కదా
సాంబారే కదా ఏం పాడవదు
ఎందుకు అట్లా అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటార
ఆ మార్నింగ్ తినంగా కొంచం ఉంటే దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాం. ఇప్పుడుగా ఆఫ్టర్నూన్ కూడా అదే తినాలి
మేము కూడా అప్పుడప్పుడు అట్లనే చేస్తాం
ఉమ్ అంటే రోజు కర్రీస్ ఏ వండుతాం అనేసి
అయినా ఎండాకాలం మేం కథలు కూడ బుద్ధి అయితది, ఏమన్నా ఇట్లా వాటర్ లిక్విడ్ లిక్విడ్ ఉంటే తినబుద్ధి అయితది,
నిజమే ఈ రాగిజావ అలాంటివి అన్ని తినాలనిపిస్తుంది ఈ ఎండాకాలం ఆ చేస్తారండి మా అమ్మ అప్పుడప్పుడు
అంటే మేము తాగుతాం. మేమయితే తాగుతాం కొంతమంది వస్తంతు
అదే అండి తిడావో తాగడవో రాగిజావ అయితే తాగుతాం
అంటే మీకు ఆరోగ్యం బాలేనట్టుంది
అ అవునండి కొంచెం హెల్త్ ప్రా అంటే ఫీవర్ వచ్చింది కొంచెం
ఫవ రాంట మీ ఏదో మాట్లాడుతుంటే నేను వేరే ఆరోగ్యం ఏమన్నా అనుకున్నా
ఇంక లేదండి
అవునా బానే ఉందా అండి మరి సగమే ఇదంతా
ఇంత బాగానే ఉంది కొన్ని జాగ్రత్తలు చెప్పారు అంతే
ఏం చెప్పారు అంటే ఎక్కువగా వేరే వాళ్ళతో మాట్లాడొద్దు గా మాట్లాడొద్దాని చెప్పారు
అట్లే ఏం చెప్పలేదండి కొంచెం వాటర్ ఎక్కువ తీసుకో తీసుకోమని చెప్పారు కొంచెం నీట్గా ఏంటి పక్క క్కలా అవన్నిటి నీట్ ఉంచుకోమని చెప్పార అంతే ఉంచుకుంటామండి అయన కూడా జర వచ్చి ఇక ఎంత నీటు గుండా కూడా రావాలని ఉంటే వత్తాయి కదండి ఏంటండి ఏమన్నారు వినిపించలేదు
అంటే పరిశుభ్రంగా ఉంటే ఏం రోగాలు రావు కదా అని చెప్పి
ఏంటో అండి మీ వాయిస్ ఎంత కట్ అవుతుంది నాకైతే ఏం వినిపించట్లేదు కానీ ఏంటి ఆ అవునండి
ఆ అంటే పరిశుభ్రంగా ఉంటే ఏం రోగాలు రావు కదా మరి మీకు ఎందుకు వచ్చిందని నా ఆలోచ
ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తామండి అది వచ్చేసింది ఇక ఎంత నీట్గా ఉన్నా కూడా
మరి మందులు వేసు కున్నాడా డాక్టర్ ని సంప్రదించారా
అ వెళ్ళానండి డాక్టర్ దగ్గరికి, టాబ్లెట్స్ ఇచ్చారు, అవి వేసుకున్నాను కానీ అయినా తగ్గట్లేదు
అంటే చిన్న జీవరం డ డాక్టర్ త గర్ గలత మీరు
అంటే చుల్ల జరలకి ఎమన్నా కానీ ఫీవర్ వచ్చి ఒక టూ డేస్ అవుతుంది, అందుకోసారి వెళ్లేసి వచ్చ
ఓన్లీ ఫీవర్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అయితే నేను చూడలేదండి. న బాగాదన్నా చచ్చిపోయదాక వచ్చే తప్పదుల్లో
అవునా నేను కూడా అట్లేనే అని కాకుండా మమ్మీ గారు, కొంచెం టెన్షన్ పడ్డారు అందుకోసం అనువి చేసొచ్చు
అవునా బాగా ఎంత వచ్చిందని ఫీవర్ వన్ నాట్ ఫోర్ ఉందా
వన్ నాట్ ఫోర్ అట్లేమ్ లేదులెండి కొంచతప్పలోం అ ఎంతంటే ఓ వందన ఎంతో ఇప్పుడు నేను గుర్తులేను నాకు అంతగాని
అంటే అవి మార్కులు అన్ని వందన ఎంత అంటున్నారు మీరు చూడలేద డాక్టరు పేట్టినప్పుడు ఇంత త్వరగా మర్చిపోతార అంటే మీకు మతిమరుపు పోడుందా
ఆ కొంచెం ఉందని మతిమరుపు అంటే మరి ఎక్కువ కాదు కొంచెం అప్పుడప్పు
కానీ మీరు చేప్పే దాన్ని బట్టి చూస్తుంటే మీకు ఎక్కువనే మతిమరుపు ఉన్నట్టు అనిపిస్తుంది నా
ఏ లేదు లేదు మరీ ఎక్కువ లేదు మరీ ఎక్కువ ఉంటే ఎట్లాంటి ప్రాబ్లం అయితది కదా కొంచెం ఉన్నది
ఇప్పుడు అంటే ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీ చుట్ట అందరు మీ గుర్తుంటారా మర్చిపోతారా
ఎ లేదండి వాళ్ళు గుర్తుంటారు వాళ్ళను ఎలా మర్చిపోతాను
ఆ అంటే మతిమరుపు అన్నారు కదా మరి వాళ్ళు గుర్తుంటార
మతి మరిపు అనంటే ఆ మతి అంత కాదం ది ఆ డాక్టర్ ఏం చెప్పడు అది ఎగ్జాక్ట్గా గుర్తులేదు
అంటే ఇప్పుడు మరి డాక్టర్ మందులు ఇస్ టారు అవి ఎప్పుడు వేసుకోవాలని గుర్తుంటాద మర్చిపోతార
ఏ లేదండి గుర్తుచ్చుకుంటాను నాకు గుర్తు లేకపోయినా మా అమ్మ గుర్తు చేస్తది ఏసుకోమని ఆ ఏంటండీ
ఈ వయసులో కూడా మీ అమ్మగారు మీకు పనులు చేసి పెట్టాలా అండి
అంటే ఇగ అప్పుడప్పుడు చేస్తాదండి
అంటే మనం పెద్దగాయినాం కదండి మన పనులు మనమే చేసుకుంటేనే వాళ్ళ కూడా సంతోషంగా ఉంటందని నాకు అనిపిస్తుంది
నిజమే అండి ఆ నే కూడా నా పనులన్నీ నేనే చేసుకుంటాను కానీ ఇప్పుడు కొంచెం ఫీవర్ వచ్చింది కదండి అందుకోసం అని మా అమ్మ చేస్తున్నారు అంతే
అది కూడా కరెక్టే ఇలాంటప్పుడు బాగా విశ్రాంతి అవసరం
ఉ అందుకోసమే మా అమ్మ కూడ నీ కోసం పనులు నాకు ఏం చెప్పట్లే
ఆ కానీ ఇలాంటప్పుడు వేడి వేడి నీలతో స్నానం చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది
ఆ
ఆ
ఆ నిజమే అండి
అమ్మ యేదే
ఆ ఎమ్లేదండి చెప్పండి ఏదో చెప్తున్నారు కదా
వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటదని చెప్తున్నా ఇన్పిత్తలేదా
ఆ నిజమే అండి వేడి వేడి నీళ్ళతో చేస్తే కొంచెం తగ్గినట్టుగా ఉంటాయి కొంచెం ఎనర్జీ వస్తు అంతేకదా చేశాను నిన్న సాయంత్రం ఇంక ఈ రోజు మల్ల చేయాలి
మళ్ళీ ఫీవర్ ఓ వచ్చినప్పుడు ఏంటంటే అందరు ఈ రొట్టెలు తినడానికి ఇష్టపడతారు మరి మీరు
అ నాకు అట్లేం లేదండి ఏది పెట్టిన తింట అదే కావాలని అట్లే ఏం లేదు
ఆ అట్లా అంటే ఏది పెట్టినా తింట అని కాదండి వి అంటే ఇదే తినాలి జ్వరం వచ్చినప్పుడు అంటారు కదా ఇడ్లీ తింటారు కొంతమంది కొంతమంది రొట్టెలు తింటారు అట్లా మీరేం తింటున్నారు మరి తీ
నాక ట్లా ఏం చేయట్లేదండి అన్న ఏం చేస్తున్నారు ఇందాక మాక్క చెప్పాను కదండి సాంబార్ అని అదే తినన్ను
అే బాగా తగ్గొస్తుందండి
అదే అంటే బాగా దగ్కుతుందిదమ్ మీ ఇప్పుడ ఏమైనా ఫీవర్ వచ్చింద
ఫవర్ ఫీవర్ వస్తే తగ్గరండి టీబి ఏమైన్ వస్తే తగ్గతారు
ఫేవర్ అంటే ఏ దగ్గలేసి కూడా అప్పుడప్పుడు ఫీవర్ వస్తది కదా అని
చ్చిందనుకుంట మరి బాగా దగోస్తుంది
అవునా మరి టీబీ వస్తే డాక్టర్ దగ్గరికి పోలేదన్ టేస్ట్ చేపించుకుంటే అయిపో
అంటే నాకు టెస్ట్ ఇప్పుడు ఒక రెండో నిమిషాల ముందు నుండే దగ్గొస్తుంది మూడో నిమిషం తర్వాత డాక్టర్ దగ్గకి పోదామని ఆలోచిస్తున్నా
అంటే ఒక రెండు నిమిషాలు తగ్గి మళ్ళీ మూడో నిమిషాలు అంత తొందరగా వెళ్ళిపోతారండి
అంటే ఇపుడు మూడో నిమిషం రాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు వస్తే వెళ్ళాల లేదా అని ఆలోచించుకొని అప్పుడు తరువాత రోజు వెళ్దామని
నిజమేలేండి అది కూడా కరెక్ట్ ఎ మళ్ళీ వెళ్ళడానికి డబ్బులు ఖర్చు ఎందుకులేండి.
ఆ అంతే కదా ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత టీబీ లేదు నువ్ బాగానే ఉన్నావమ్మా అంటే డబ్బులు అన్న వృధా అయిపోతాయి కదా
నిజమే అందుకే కాసేపు ఎదురు చూ అంటే చూసి వెళ్ళండి
అదే అందుకే మూడో నిమిషంలో దగ్గొస్తే అప్పుడు ఆలోచిస్తా త.
అంటే మూడో నిమిషల్లో దగ్గొస్తే బతుం కష్టం తగ్గండి మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుట్లాండి
ఖచ్చితంగా వెళ్తానండీ మూడో నిమిషంలో దగ్గొస్తే మూడు యాభై తొమ్మిది వరకులా డాక్టర్ దగ్గర ఉంటారు లేకపోతే ను ఎట్లీస్ట్ నిర్ణయమయినా తీసుకుంటారు
అంటే మీకు ముందే ప్లాన్లు ఉన్నట్టున్నాయి కదండి అన్ని
ఆ అంటే డాక్టర్ ఇప్పుడు మా ఇంటి బయటే ఉన్నాడండి నేను ఇంట్లో నుండి బయటకి వెళ్తే డాక్టర్ ఉన్నాడు డాక్టర్ ఆడ వెయిట్ చేస్తున్నా అది మూడో నిమిషాలు దగ్గుతానా లేదా అని
ఓ అట్లా కూడా వెయిట్ చేస్తున్నారండి అంటే మీ ఫ్యామిలీ డాక్టర్ ఆయన
ఆ ఫ్యామిలీ డాక్టర్ కాదు విలేజ్ డాక్టరే బట్ మా ఫ్యామిలీ దగ్గరకు వచ్చారు ఇప్పుడు.
కంటి.
అంటే ఫ్యామిలీ డాక్టర్ అండి ఇప్పుడు ఒక ఫ్యామిలీ కోసమే డాక్ సటి అ కూరుగాదాండి వాళ్ళ
అంటే అలాగాదండి పర్టికులర్ గా మా ఫ్యామిలీ అందరు ఇదే నాకు దగ్గర చూపించుకుంటారు వెల్లట్టుగా ఉంటాయి కదా
ఎలా అంటారు ఫ్యామిలీ డాక్టర్ అంట పెద్ద అంటి
ఫ్యామిలీ డాక్టర్ అంటే ఓన్లీ ఫ్యామిలీ కోసమే కాదండి ఆయన చదువుకుంటాడు కాకపోతే మనం ఓన్లీ అక్కడికే పోతామని.
ఫ్యామిలీ డాక్టర్ అంటే ఓన్లీ మన ఫ్యామిలీ. సమే మన ఫ్యామిలీ నుండి ఒకటి కని డాక్టర్ అయితే తండ్రి డాక్టర్ అంటారేమో అని నేను అనుకుంటున్నాను ఆ అంటే ఇప్పుడు ఊర్లో అందరికి చూస్తారు కాబట్టి ఆయన వెలేజ్ డాక్టర్ అవుతారు కదా.
ఆ అవునండి
మరి ఇంకా మీకు జ్వరం ఎట్లుంది తగ్గిందా కొంచెమైనా గోలీలు వేసుకున్న తర్వాత
ఆ వేసుకున్నాను ఇంద కావ మధ్యాహ్నం తిని ఒకటి వేసుకున్నాను అయినా కూడా కొంచెం అలాగే ఉంది అంటే ఏ
నేను కూడా కొంచెం మంచి ఆరోగ్యకరమైన భోజనం తీసుకోవాలని అనిపిస్తుంది ఏంటే దగ్గుతుంటే
తీస్కె అంది అప్పుడైతే ఆరోగ్యం బాగుంది అలి
అవునండి బాగా అక్టువల్ గా మా ఇంట్లో మా అక్క వంట చేస్తుంది కాకర్ కాయ కరీ అని చెప్పాను కదా అది మాడిపోయినట్టుంది దానివల్ల దగ్బొస్తుందేమో అని అనిపిస్తుంది
అవునా మీకు ఎక్కువసం ఎప్ప కదా కొంచెం గ్యాస్ తక్కువ పెటువంటిది ఏవని
లేదండి అది ఆల్రెడీ మాడిపోయింది కళ్ళల్లో కూడా కారంమంచి వెషెషిన్ కళ్ళుకూడామండుతున్నయిగా
అయ్యో బన్నీ అక్క వెళ్లే ప్రయానం గాడుపు మెరుపులు మాకుంది
మాకు కొంచెం అంటే మాకు అంటే చాలా బాగా చేస్తం అని అందరు అంటారు మరి చేస్తది అనుకుంటాం
చేస్తది అనుకుంటా అంటే మీతో చానా వాడుతుంది
తింటున్నాను అంటే నేను ఎట్లా అంటే బాగా ఆకలి ఎసినప్పుడు తింటానండి ఇప్పుడు ఆకలి రుచేరుగదు సుఖం నిద్ర సుఖం ఎరుగదు అంటారు కదా అట్లా నాకేం టేస్ట్ తెల్వదు అప్పుడు
అ మీరు కొటేషన్ కూడా బాగా చెప్తున్నారు కదా అండి మీకు ఇవన్నీ వచ్చా
ఆ అంటే మా ఇంటి చుట్టుపక్కల మొత్తం ముసలొల్లో ఉంటారండి ఆళ్ళకె ఏం పనుందాటాన వాళ్ళచ్చి నాతో మాట్లాడతారు నాకేం పని ఉండదు కాబట్టి నేనొచ్చి మీ న్నా
అవునా సరే అండి బలే చెప్పారండి మరి ఉంటానండి నకు హ్ హ్
ఆ సరే మరి అండి ఒక నిమిషం
సరే అండి బాయ్ మరీ